హలో మేడం గుడ్ ఈవెనింగ్ మేడం
మేడం హాయ్ మీరు అవేం చేస్తున్నారండి ఆ మేడం వినిపిస్తుందా
ఏం చేస్తున్నారు మేడం
లేదు మేడం ఇప్పుడే ఖాళీ గా పనైపోయింది కూర్చున్న ఫోన్ చూద్దాం అనేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నాను మేడం
ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు ఆయ రెండు రీల్స్ చూస్తారు మేడం మీరు
ఇప్పుడు అయితే శారీసు డ్రెస్సెస్ అవే చూస్తాం మేడం
అవునా ఓహో ఓకే ఓకే హ్మ్
మీరు చేస్తారా మేడం మీరు
ఆ చేస్తా మేడం ఇన్స్టాగ్రామ్ నేను కూడా అంటే చూస్తా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అప్డేటింగ్స్ ఎక్కువ వైష్ణవి అనే అమ్మాయి గురించి బాగా
ఆ అవునవును అవును మేడం అవును అదే బా ఆ మేటరే బాగ వస్తుంది మేడం
ఆ
దాంట్లో నేను మా సిస్టర్ కలిసి యూట్యూబ్ లో వీడియో విన్నా మామెది అంటే వాళ్ళ బ్రదర్ చెప్పిడు మొత్తం రీజన్ మొత్తం
అవునా ఏమని చెప్పారు మేడం ఎ
స్టార్టింగ్ నుంచి ఏంటి అనేది మొత్తం చెప్ ఆ ఇట్లా వరకట్నం గురించి అనేసి చెప్తుండు
ఆ టోటల్ గానయితే రీజన్ వరక
అ హస్బెం ఎ మధర ఉంటయి అం ఆమె ఇట్లా కట్నం అడుగు లేదంటే నీకు వేర సంబంధం చూసుకో చూద్దం చేసుకుందాము ఇవ్వకపోతే అనేసి చెప్పిందని అ అంటున్నాడు అలా బ్రదర్ అయితే
చంపి చంపేసిన తర్వాతకి వేరే ఎవరినో ఎమ్మెల్య నో ఎవరినో ఉనర్ అంటే వాళ్ళ రికమెండేషన్ తోటి బయ ఏంటిది ఏదో విధంగా చేసి చేసి హ చేసుకున్న అది చేసిన తర్వాత కి రెంటిది తర్వాతకి రండి రెండేళ్ల తర్వాకాద రెడుేల రెండుేళ్ల తరువాత వేరే సంబంధం చూస్ చేస్త కా
ఇప్పుతే వద్దు చంపేసి అని అన్నద ఉంత అ మగ మాట వినసి చంపసిందని
కానీ అమ్మాయి బాగుంది కదా మేడం అసలు చాలా బాగుంది అసలు చిన్న అమ్మాయి
అబ్బాయిని నిూసనేమోుల్ ఏజ్డ్ లాగానే కనిపిస్తుందిడు
ఏ జిల్ల అసలు అస్సలే షూటబుల్ కాదు వాళ్ళది
అలు చోటు కాదు కానీ నార్మల్ గా మాట్లాడుకు కని మళ్ళీ వెళ్ళినాక కూడా వీళ్ళ వద్ద అనుకున్నారంట గద్ద అనుకుంటే అతను ఫోన్ నంబర్ ఇ టే మాట్లాడిందంట
ఉ ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడ లేకపోతే అంట అంటే నేను చేసుకోకపోతే చనిపోదన అని మన డ పట్టుకొని వాళ్ళ అే వాళ అన్న వాళ్ళ కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపించడము చెయ్యడము ఇవన్నీ జరిగినయంట
అన్నీ ఏతి ఇగ పట్ కసం అంటే అది డబ్బుల కోసం చంపుడు ఎంటో ఏమో స్తు అయితే సంపాదించుకుంటే వస్తయి దాంట్లో ఏముందు ఖర్చు పెడితే పోతయి
అంతే కాకపోతే అట్లా కాకుండా కనీసం ఎల్లిపో మరి నాకు కట్నం లేకుంటే వెరటమేను చేసుకుంటే నాకు ఇష్టం లేదు అది అన్నా అది వేరయిపోవు గాని
ఆ బెడ్ రెస్ట్ తీసుకుంటే అయిపోదానికి ఉమ్ ప్రెగ్నెంట్ ఉన్నామనే ట్ల అట్లా చేయాలనిపించింది ఒకసలు వాళ్ళ బ్రదర్ ఏమంటుండు వాళ్ కంపల్సరీ ఇప్పుడు మర్డర్ చేసిల్లు కాబట్టి వాళ్ళని కూడా మర్డర్ చేస్తేనే ఇంకొకరికి బయం టది లేదంటే ఇట్లనే నడుస్తూనే ఉంటాయి ఇట్లనే పోతూనే ఉంటాయి అని అందరికి అలుసై పోతుంది ఇలాంటి ఇంకొకటి జరుగుతూనే ఉంది అనేసి అంటుండు
ఉమ్ అవును మేడం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆమె యూట్యూబర్ వైష్ణవి యూ వై వ వైష్ణవి యూట్యూబర్ కాబట్టికి అందరికి తెలిసింది మేడం
అవును
తెలియకుండా జరిగేది చాలా ఉన్నాయి కదా ఇప్పుడు నార్మల్గా విలేజెస్లో ఇట్లా ఎలాంటియి అంటే ఫేమస్ లేకుండా ఉన్న వాళ్ళు అట్లాంటి వారు కూడా చాలా మంది
లోపల లోపల ఇప్పుడు అసలు బయట దక రాకుండా ఉండి తీ ఇంకా చాలా ఉండ
ఆ ఇంకా చాలా ఉన్నాయి అసలు ఆమె యూ ట్యూబర్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఫేమస్ కాబట్టి అమెది ఇంత పాపులర్ అయిపోతాంది
ఏమో అందుకనే వీటికన్నిటికి అసలు మన ఇండియాలో రీజన్స్ అసలు ఏంటంటే వాళ్ళు శిక్షను వేసేదాన్ని బట్టే ఉంటది అసలు
అవునవును
వాళ్ళు కరెక్ట్ వేయడం లేక దాన్ని అట్లనే ప్రాసెస్ లో పెట్టి అవి జరిగిపోతుంది కాని మంచివి శిక్ష అనేది తే మాత్రం ఇంకొకరు భయపడేలాగా ఉండాలి ఒకోరు చేయాలంటే భయపడేటట్టు శిక్ష వేస్తే మంచిగుండు అసలు ఎన్నో జరుగు
ఏ చాలా జరుగుతున్నాయి మేడం అసలు తెలియకుండా జరిగేవి చాలా ఉన్నయి
తెలిసి జరిగిన వాటికే కరెక్ట్ శిక్ష పడట్లేదు తెసి తెలియని వాటికి ఎందుకు లే అనేసి వదిలేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు అన్ని బయట ఎందుకులే అని లోపల ఉంచుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు రీతి బాగా వైరల్ అవుతుంది మేడం
అవును మేడం కనీ అసలు అమ్మాయిలకు కొంచెం కూడా స్వేచ్ఛ అనేది లేకుండా అసలు ఏది లేకుండా అంతా ఫ్రీ అయిపోతంది ఘోరంగా సమాజంలో మళ్ళీ బయటికి వెళ్తే ఇప్పుడ ఇప్పుడు ఆ అమ్మాయి భయ పడింది కూడా ఒకటి మేడం ఆ ప్రేమించీ చేసుకు కున్నాడు కదా మంచిగా చూసుకుంటాడునే నమ్మకంతో మా అమ్మ వాళ్లు నన్ను పంపించిర్రు చేసిర్రు అని అట్లా ఏం జరిగిన చేసినా చెప్ప కుండా ఉండి అమ్మాయికి అమ్మాయే అట్లా చేసుకు అం
అంటే అసలు లవ్ మ్యారేజ్ కాదంట మేడం వాళ్ళ బ్రదర్ చెప్పిండు ఫస్ట్ అరేంజ్ మ్యా అరేంజడ్ ఎ చేస్ అంటా ఈ అమ్మాయి ఒప్పుకోలేదంటా
అదే ఈ అమ్మాయి ఒప్పుకోలేదంటే కానీ వాడు వన్ వన్ సైడ్ చేసిండు కాబట్టికి
వీళ్ల వాళ్ళనీ వీళ్ల అమ్మ వాల్లని పచ్చ వీళ్ళు వాళ్ళ సిస్టర్ నో ఇచ్చిర్రంట వైష్ణవి అమ్మాయిని వీళ్ళ అన్న వాళ్ళు ఒప్పించిరంట అన్న వాళ్ళ అమ్మ వాళ్ళు బాగుంటది చేసుకో గవర్నమెంట్ జాబ్ ఉంది థర్టీ థౌజండ్ వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా పెరుగుతే బాగుం టే లైఫ్ బాగుంటది అనేసి వీళ్ళు మాట్లాడిరంట మాట్లాడతే సరేలే అన్నట్టుగా ఓకే అన్నదంట నెక్స్ట్ మల్లి తరవాత అన్నదంటా మీరై మంచి వాళ్ళను చేసుకుంటారు బ్లాక్ ఉన్నడు నేను ఎట్లా వేసుకోవాలన్నదంటా మళ్ళీ వద్దులే అని అనుకు కున్నరంట
కలర్ది ఏమున్నది మనిషి మంచోడు అయితే నిన్ అంతగా ఇష్ట పడతాండు మంచిగా చూసుకుంటాడు
చూసుకుంటాడు అనే అనేసరికి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి మాట్లాడడము చేసుకో చేసుకో అనడం వల్ల కొంచెం టెమ్ట్ అయిపోయి చేసుకుంది అ అయినా కాని అంత ఇష్టపడి అంత కష్టం అంత ఇష్టమే చేసుకున్నాక అసలు ఇట్లా చంప
ఎట్లా చంపాలనిపించిందో ఏమో అంతే కదా మేడం
ఉన్న వాళ్ళే మంచిగుంట
మంచిగా ఉంటున్నారు ఆ
ఎవడు చేసు
పోనీ నిజంగానే ఆ అమ్మాయి ఏమైనా చేసింది ఇష్టం లేకుండా ఆ అమ్మాయి చేసి తంద అంటే అది వేరు ఇష్టపడ్డ వాడు ఈ వచ్చిండు అంటే ఇంకా ఇది ఘోరం కదా ఇష్టం లేకుండా అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్త నందుకు ఇట్లా సింది అట్లా వేసింది అంటే అది వేరు గాని మరి అసలు
ఉ
ఎలాంటి రీజన్స్ లేకుండా ఏం లేకుండా అంత సిల్లీ రీజన్ ఒక్కటే సిల్లీ రీజన్ గా మా అమ్మ వరకట్నం అడిగింది కర వరకట్నం కోసం చంపేయమన్నది అంతే
ఉండ వాళ్ళు ఇంటి పంపించి కట్టాం ఇవ్వ అంటే వాళ్లు ఏమా ట్రై చేసే ఏమో నువ్వు వాళ్లిపోంటే ఇంటికి వెళ్ళినంత
ఆ ఇంటికి వెళ్ళినంక అయినా కట్నం తీసుకొస్తున్నా రా లేకపో పోతే వద్దు అది
ఏట్ అట్లా తెచ్చిచ్చే వాళ్ళనే లేదంట లేదు వద్దు మాకు అవసరం లేదని డైవర్స్ అన్న తీసుకునేవాళ్ళు వాళ్ళు మంచోడు కాదంట ఇచ్చినప్పుడు డైవర్ డైవర్స్ తీసుకొని అయిన విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళయినా ఉండే వాళ్ళు
ఊ
కడుపులో వాడి పాపనే ఉన్నది అయిన కూడా వానకి ఎట్లా
గోరం అవును ఆ కడుపులో వాడిపోపైనయినా ఉన్నది అయినా కూడా అసలు ఎట్లా చంపబుద్ధి అయిందో ఏంటో లాస్ట్ వీడియో జస్ట్ మొన్న కూడా హాస్పిటల్కి వెళ్ళొ వచ్చినాక వీడియో తీసింది వీడియో తీసి మరి అంటే నెక్స్ట్ నేను ఏంటి స్కానింగ్ వెళ్తున్నా అప్పుడు ఏంటి నా సిచుషన్ అనేది మళ్ళీ చూపి ఏంటి చెప్తా చేస్తా అనేది కూడా వీడియో తీసి
అమే విడియో చూలేదు కానీ ఇట్లా ఈ వైరల్ అయినప్పటి నుంచే తెలుసు నాకు ఆమె గురించి
అవునా అంటే అవే వీడియోస్ అవే పోస్ట్ చేస్తా ఉన్నారు మే డం
అ
అంటే ఇప్పుడు ఆమె గురించి ఆల్రెడీ అదే అందులోనే వస్తా ఉన్నది అదే పోస్ట్ చేస్తా
ఆ ఇంత ముందు ఆమె తీసిన విడియోస్ హలో మేడం హలో
ఆ మేడం చెప్పండి
అంటే ఇంతకు ముందు ఆమె తీసిన వీడియోస్ అన్ని ఇప్పుడు పెడుతున్నారు కదా
ఆ అంటే ఇప్పుడు ఆమెది ఆమెది ఉన్నది కదా మేడం ఇప్పుడు చ ఆమె ఛానల్ ఉన్నది కద ఏడు ఇంస్టాగ్రామ్ ఆమె ఛానల్ ఉంది కదా దా న్ని ఓపెన్ చేసి అప్పుడు పడే
ఆ అప్పుడు ఆమెదికి ఫుల్ వీడియోస్ అన్ని ఇప్పుడు పెడుతున్నారు అదే అప్పుడు తెలియదు ఆమె గురించి ఎక్కువ ఇప్పుడు ఇది అవుతుంది దీనివల్ల కొంచెం ఆమె గురించి తెలుస్తుంది ఆ వీడియోస్ చూడం వల ఇప్పుడే అన్న చాలా మంది తెయని వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తా
అవును
వీడియోస్ లో వైరల్ కావాలి ఇట్లా మంచి వీడియోస్ తీయాలని ఎలాంటివి ఉండేనో అసలు ఆ ఆమె మనుషులో ఏమి ఉండేనో కానీ ఇలా అయిపోయింది ఆమె జీవితం ఇ నే మనకు ఊహించే కూడా ఊహించింద
ఆ
లైఫ్ ను స్పాయిల్ చేసినట్టు అయిపోయింది అవును
కొన్నిట్లో గూడా ఏంటి నాకు అట్లా రీల్స్ చేయడం ఇష్టం లేదూ చానల్స్ యూట్యూబ్ ఛానల్ అట్లా ఫోకస్ కావడం నాకు ఇష్టం లేదు అని కూడా అది ఇది అన్నట్ట్ గుడా చెప్పిందంట పోన్ అట్లా చెప్పినప్పుడయినా మానేస్ తను గుడా అన్నదంట
అట్లనైనా చెప్పాలి గదా ఏదైనా ఒకరి మంచిగా చెప్తే ఎవరైనా వో వదులుకోర్ మేడం లైఫ్
ఆ లైఫ్ మంచి కోసం ఏదైనా ఒదులుకుంట్రు గదా అంతే కదా అ చెప్పనుండి చెప్పిన వినకపోతే నువ్వు ఇంక తర్వాతి కి ఆల్ల పేరెంట్స్కి చెప్పడమో మాట్లాడడమో చెయ్యడము అదో ఇదో చేస్తే అది వేరు ప్రాణమే తీస్తే ఏముంది మేడం
ఔను ప్రాణం తీస్తే ఏమన్నొస్తున్నాది ప్పుడు ఆయ్న వాడి ఒస్తుందా మళ్ళీ కన పడతరా పోయిన వాళ్ళు అ రా అమ్మ మాట ఏని చేస్తే దానిలో ఏముంది
ఆ
వీట్ వచ్చలుదా ఆలోచించకుంది వాళ లాభం ఉంద మేడం
కనీ అమ్మాయిని చూస్తే అసలూ మాక్ ఇంత మంచి అమ్మాయి వాని ఎట్లా చేసుకుందా అని కొంతమంది అంట్
హా
ఓకే మేడం మరి
బయ్ మేడం ఓకే మేడ బాయ్ మేడం
బాయ్ మేడం